హలో
ఆ సిస్టర్
వినిపిస్తుంది కదా
ఆ వినిపిస్తుంది మీకు
ఆ నాకు వినిపిస్తుంది
ఓకే ఓకే ఎం చేస్తున్నావు సిస్టర్
ఆ ఏం చేయట్లేదు ఆ కూర్చున్నాను ఇ సామాన్లు అవి రేపటికి కావాల్సినవి ఆ పళ్ళు ఓన్ తేవడానిక వెళ్ళారు సరే నేను వెయిట్ చేస్తున్నాను వచ్చాక అవన్నీ శుభ్రం చేసుకుని
హ్మ్
చేస్తాను ఇప్పుడు అవన్న పెట్టుకుని కొంచెం కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన ఫ్రిడ్జ్ లో పెట్టేసి
ఆ ఓకే క్లీనింగ్ అంతా అయిపోయిందా ఇల్లు
ఆ అయింది రెం మూడు రోజుల నుంచి ఇంకా అదే పని రెండు మూడు రోజుల నుంచి శుభ్రం చేయించుకోవటడానికి చేయడంము చేయించుకుంటం అన్నీ అయింది, హ్మ్
మేము మేము స్టార్ట్ చేసినాము కొన్ని కొన్నిగా అయినాయి ఇంకా కొంచెం ఇల్లు మాఫ పెట్టాలి
ఉ
పూజ సామాగ్రి అంతా ఆ క్లీన్ చేస్తాము
ఉ
రే పూజకు కావాల్సినటువన్నీ తెచ్చుకోవాలి మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాము పూజగావలసినటువంటి ఏము ఉన్నాలే అక్కడ అన్ని దొరికేటివే కదా దగ్గర్లోనే దొరుకుతాయి మాకు
ఉ
ఉ ఇంటి దగ్గరే మామిడి చెట్టు ఉంది లేకపోతే మామిడి పోతే అన్ని దొరుకుతాయి ఇక్కడ
ఉ మీరు అలా అన్ని దొరికేస్తాయమ్ మీ కన్నీ కోసుకుని తెచ్చేసుకోవచ్చేమ్మ మీ
అవును అవును
ఆ మాకు వెళ్ళి కొన్ని తెచ్చుకోవాలని నేను షాప్ కి మార్కెట్ వెళ్లి ఆ అన్ని మామిడికాయలు ఆ అవి వేప పూలు అన్ని చెరకు గడలు అన్ని కొనీతెచ్చుకోవాలి
ఊహు
అరటి పళ్ళు ఏమ వేస్తారు మీరు
మేము ఆ ఏడు రకాలు వేస్తాము మామిడికాయ మామిడి పూత వేపపూత చింతపండు
మామిడి పూత కూడా వేస్తారా ఆహా ఓకే నేను ఇప్పుడు తినలేదు వేప పువ్వు వేస్తాము
కూడా వేస్తాము కొంచెం బాగుంటుంది కొంచెం అది
అవును అది కొద్ది గా చేదు వస్తుంది కదా
అవును చేదొస్తుంది అన్ని కలిపితేనే కదా ఉగాది తీపి చేదు పొగరు పులుపు
అదే కదా మొత్తం మనకి మన జీవితంలో మొత్తం అన్ని రకాల రుచులు చవి చూడాలని అన్ని ఉండాలని మామిడి పూత మీకు ఇప్పుడు కాయలు వచ్చేస్తాయి కదా
ఆల్రెడీ వచ్చుండే ఆ ఆల్రెడీ వచ్చుండే సిస్టర్ మామిడికాయలు కొన్ని కొన్ని సార్లు దండిగా ఉండదు ఇక్కడ మా ఈ వీధిలోనే దాదాపు ఏడెనిమిది చెట్లు ఉన్నాయి
ఉ హా
మా ఇంటి దగ్గర
ఉ
సో ఎవరిని అడిగినా ఇస్తారు మావిడాకు ఏదైనా పడుగలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మామిడి ఆకులకు ఇబ్బంది లేదనమాట వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళ కోసుకోవచ్చు వాళ్ళు ఏమన్నారు
ఆ ఆ అలా కూడా ఉండాలి కదా కొంతమంది ఇవ్వరు వాళ్ళ ఈ చెట్లువి ఇవ్వరు ఇప్పుడు ఆ ఇష్టపడరు ఇవ్వడానికి
ఉ ఉ
ఓకే ఇంకేం చేస్తారు రేపు
ఇంకా అదే ఇంకా పిల్లల్ని రెడీ చేసి కొత్త బట్టలు వేసి అక్కడికన్నా గుడికి వెళ్తాము మా ఆయనకి బయట పెళ్లి పని లేకపోతే ఇ దగ్గర్లో ఎక్కడైనా గుడిక వెళ్ళాలి యాక్చువల్లీ కానీపాకం వెళ్దాము అనుకుంటున్నాము వినాయకుడు గుడి బాగా ఫేమస్ ఇక్కడ అక్క బాగుంటుంది హ్మ్ హ్మ్
ఆగా
లేకపోతే ఇంకా రేపు గురువారం కాబట్టి బాబా టెంపుిల్ కె ఎలాలి నయర్ బై
కొంచెం గట్టిగా మాట్లాడరా
ఆ ఆ ఏన్ సిస్టర్
ఆ కొంచెం గట్టిగా మాట్లా అట్లాడమన్నా ఇప్పుడు వినిపిస్తుంది ఇందాక కొంచం లో అయింది ఆ ఎవ్రీ లక్ష్మ వరం వెళ్తారా మీరు బాబా గుడికి సాయిబాబా గుడికి ప్రతి లక్ష వారం వెళ్తారా
ఆ ప్రతి బేస్తవారం ఏం లేదు ఆ వీలు దొరికినప్పు ఇడంతా వెళ్తూ ఉంటాము మాకు దగ్గరలో బాబా గుడి లేదు
ఆహా
అమ్మవార్ టెంపుల్స్ అ కూడా ఉమ్మ్
మాకు దగ్గరలో వెంకటేశ స్వామి గుడి ఉంది నేను శనివారం శనివారం వెళ్తాను గుడికి
ఎవరీ శనివారం
ఆ ఎ సర వెళ్తాను అపిసం కూడాంది ఇంకా ఉన్నాయి గుళ్ళు ఇంకా అమ్మవారి గుళలు ఉాయి వాలయం ఇవన్నీ ఉన్నాయి గానీ కొంచెం దూరం అంటే ఇది కొంచెం తగ్గర అలా నడుచుకుని వెళ్ళు వచ్చయచ్చు బాద దగ్గర
మాకు నేయర్ బయ అంటే ఇంకా అమ్మవారి గుళ్లు బాగున్నాయి దండిగా ఉంయి వినాయక ఇక్కడుగూడ కూడా ఉంది ఆ శివాలయం ఉంది
ఉమా
అ సో రేపు అంతా కొంచెం హడావిడిగా ఉంటుందనమాట మా వీధిలో అంత
రేపుంతా అడావిడిగానే ఉంటది ఖాళీ ఉండదు
హు అలా సెలబ్రేషన్ చేసుకుంటా అనమాట ఉగాది ఈవినింగ్ అయితే బయట ఎంత కూర్చొని అంత ఆ ఆ అదేంటి అంతాక్షరి ఆడుకోవడము
హ్మ్
పల్లు పెద్దలు అంతా కలిసి అప్పుడు అనేది మనకి ఆ బాండింగ్ అనేది కూడా ఏర్పడుతుంది కదా రిలేషన్షిప్ తంతే
అది ఉండాలి కదా ఎందుకంటే ఇంకా అలా లేతే డిస్టెన్స్ పెరిగిపోతుంది దూరం అంటే అలాగా ఆత్మీయత అది దగ్గర ఉంటేనే కదా అనుబంధం అలా ఉంటది
అవునవును మామూలుగా ఎలాగో టై ెండ్ చేయరు ఈ ఫెస్టివల్స్ ఎప్పుడన్నా సాయంత్రం ఇంకెలాగ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరుూ అరుగుల మీద కూచేసు కూర్చొని బయట ఆరు బయట ఆ ఆరు బయట అట్లా కూర్చోర్చ కూర్చొని పిల్లలంతా ఒకవైపు పెద్దలంతా ఒకవైపు కొంచెం కొంచెం బాగుంటుంది ఈవినింగ్ కొంచెము ఆ వాతావరణానికి పిల్లలు చేసే ఆ అంతాక్షరి ఆడతారు నెక్స్ట్ వచ్చి ఆ కబడ్డి ఖో ఖో
ఉహూ
ఉం ఆ పి ఆ పిల్లలు పెద్దళ్లు పిల్లలు పిల్లలు పిల్లలు ఒక బ్యాచ్ పెద్దలు ఒక బ్యాచ్
అవునా
ఉహూ పిల్లలంతా కలిపి పిల్లలంతా కలిపి ఒక సైడ్ ఆడతారు పెద్దలంతా కలిపి ఒక్క సైడ్ ఇక నైట్ టువల్ వరకు బాగుంటుందనమాట చేసి అందరం కలిసి ఆడుకొని
అ
పన్నెండు వరకు టైం స్పెండ్ చేసి మళ్ళ వచ్చి పడుకుంటాం అనమాట అట్లా ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతాయి మా వీధిలో హలో
ఉ హలో ఆ బా చి చెప్పండి సిస్టర్ ఇంకేంటి విషయాలు
ఆ అదే అట్లా చేసుకుంటాం మేము ఉగాది అయితే
ఉ బాగుంటది కదా అది మనకి కొంచెం అలా ఆ ఒక మెమరీ ఎలా జ్ఞాపకం ఉండిపోతది కదా ప్రతి సంవత్సరం అలా చేసుకుంటుంటే బాగుంటది కూడాన్న అందరు కలిస్తే
ఆ లాస్ట్ ఇయరు అంతగా ఏం లేదు కానివ్వండి ఇయర్ మాత్రం బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కేక్ అంతా తెచ్చి కోని కోసుకోవాలి న్యూ ఇయర్ మనం ఎలా చేసుకుంటాము సో ఆ విధంగా మనం ఈ ఉగాది అనేది కూడా చేసుకోవాలని చెప్పి అందరూ ప్లాన్ చేసుకొని
ఉమ్
కొంత అమౌంట్ అనేది పోగు చేసుకొని ఆ చేసుకున్నాం అనేసి మా వీధిలో వాళ్ళు మాత్రమే మా స్ట్రీట్లో ఉండేవాళ్ళు ఒక సెవెన్ సెవెన్ టెన్ కేజీస్ ఇచ్చామ్ ఆర్డర్ సెవెన్ టెన్ కేజీస్ ఇ ఆర్డరు ఇక్కడ సెవన్ వన్ కేజీకి హాఫ్ కేజీ ఫ్రీ అనమాట కేక్
ఏంటిది ఏంటి నాకు మళ్ళీ చెప్పండి.
కేకు వన్ కేజికి హాఫ్ కేెజి ఫ్రీ ఇస్తారన్నమాట సో ఎయిట్ కేజీస్ చెప్తే సెవెన్ సెవెన్ కేజీస్ చెప్తే త్రీ కేజీస్ ఎక్స్ట్రా త్రీ కేజీస్ ఎక్స్ట్రా
ఆ
అట్ల టెన్ కేజీస్ ఆ ఆ అందరం హ్యాపీ ఉగాది అని చెప్పేసి కేక్ కట్ చేసుకుంటం అనమాట
ఓకే ఆ అవున
అలా సెలబ్రేషన్ చేసుకొని టపాకాయ టపాకాయలు కాల్చేసి చేసేసి
ఉగాది కా
ఆ ఉగా ఇలా చేసుకుంటాం మేము ఆ అంటేం అంటే మనకి ఇది తెలుగు సంవత్సరం కదా
ఆ
సో న్యూ ఇయరు ఎలా చేసుకుంటారో అలా ఉగాది చేసుకుంటారు అని చెప్తున్నా ఇక్కడ
అవును ఓకే బాగుంది ఆహా అదా ఆ ఆ ఇందాకటి నుంచి మాట కొంచెం లోగా ఉండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు
ఇప్పుడు ఇప్పుడు బాగుంది ఇప్పుడు కొంచెం అలా కొంచెం మధ్య మధ్యలో కొంచెం లో అవుతుంది మళ్ళీ కొంచెం బాగానే ఉంటుంది
అవునా
ఉమ్ ఇప్పుడు బాగుందమ్మ ఇప్పుడు మా బాగుందక్క ఇప్పుడు ఉమ్ ఉమ్ అలా ఉంటే కలిస్తే బాగుంటుది అదే అంటున్నాను మాకు ఈ ఏరియాలో అంతలాగ ఎవ్వరు కలవరు ఏంటో మరి ఒక్కొక్క లాగా అంతగా ముందు ఉండేవాళ్ళు అక్కడ బాగుండేది ఇక్కడ ఇప్పుడు తర్వాత హౌస్ మారాం ఆ తర్వాత ఇప్పుడు కలవరు ఎవరు ఎవరు వాళ్ళకి ఎవరికి వాళ్లేే అలా ఉంటది మీరు చెప్తుంటుంటే నాకు చాలా బాగుంది అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది
అహహా
ఉమ్
ఉ ఇంకా ఇవాళ ఏంటి సిస్టర్ లంచ్ డిన్నర్